హాయ్ హలో హలో
వినిపించలేదా
ఆ వినిపిస్తుంది హాయ్
ఆ ఏం చేస్తున్నావ్
ఏం చేస్తాలేదు తిన్నారా
ఆ తిన్నాం నువు తిన్నావా
ఆ ఇంకా తినలే ఇప్పుడు ఇగో ఇప్పుడే వంటా అయింది
ఆ
ఇప్పుడు తినాలే మీరు తిన్నారా ఏం తిన్నారండి
ఆ మేమ అన్నం పాప్ ఉప్పు ఆ బజ్జీలు ఇంకా గుల్ గుళ్యాలు అన్ని తిన్నాం
గుర్ గుర్ ఎట్లా చేస్తారండి
గుల్ గుల్ అంటే అది వీటు
ఏ పిండికలు చేస్తారు అది
గోధుమ పిండితో చేస్తారు దాంట్లో కొంచెం బెల్లం వేస్తారు బెల్లం వేసి మంచిగా కలిపి తర్వాత ఏమో ఆయిల్ లో మనం బొండలు ఎత్ ఏట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి
ఓకే ఓకే ఆ అదే నా డౌట్ ఏందంటే బెల్లం వేసిరా లేకపోతే చక్కర వేసిరా అంటున్నా
మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు
మరి మీరేమి వేసినోరు
నేను రెండు వేసు నా బెల్లంను ఇంకా చక్కెర రెండు వేసు న బెల్లం కొంచెం తక్కువ ఉంటే ఆ బెల్లం కొంచమే ఉండే
మస్త్ టెస్ట్ వచ్చింది ఏమో మరి
అవును చాలా బాగుంది
ఆ నావ మరి ఎట్లా తిన్నావా ఇరువైదగా
అయ్ య య యన్ అంతకనం తినలే
అవునా ఎట్లా మరి ఏం తాయ్ తిన్నావా ఏ ఎట్లా మరి మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు
మ్ అ
మీ మదర్ ఫాదర్ ఏం చేస్తా మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు అ శున్నా
ఆ చైన్ పని చే సరు
అవునా
ఎండాకాలంలో
ఎండాకాలంలాగ ఇప్పుడు ఏమి ఉండదు కదా చేన్ల పని అంటున్నా
ఉ ఆ ఉ ఉండదు కాకపోతే ఉంటది గానీ వెళ్లరు ఎండ బాగుంది గదా
అవునా ఇగ రేష్టేనా ఇంట్లోనేేనా
మ్ ఆ ఇక కొన్ని రోజులు ఇంట్లోనే ఇగ పిల్లలు గిల్లులు అంటికుంటా తిరుగుతారు కదా
నేను ఈరోజు ఎన్ని అ ఫోర్ టైమ్స్ వంట చేసిన
ఆ అ
ఆ మధ్యా అంటే పొద్దున్నాయేమో టిఫిన్ చేసిన
ఆ
తర్వాత ఉమ్ అ మా మధ్యాహ్నం మేమొ మా సార్ వాళ్ళ ఏదో ఫ్రెండ్ వచ్చిండు ఆయన కోసం చికెన్ చపాతి అన్నం రైస్ చేసిన తర్వాత మ త్రీ ఓ క్లాక్ కి మా అన్న పోతుండే ట్రైనింగ్ కి ఆయన కోసం చపాతి టమాటా కర్రీ చేసినా మళ్ళీప్పుడు వంట చేసినా
ఆా
ఉమ్
ఉమ్మ్ మంచేగ దా
ఆ ఫోర్ టైమ్స్ ఈరోజు రెస్టే లేదు.
అవునా
హ ఉహూ హిందీ
రెస్టే లేదా నీకు ఈరోజు ఎండాకాలంలో వంట చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఆ చమటలు
చెయ్యాల్సిందే
చెమటలు కూడా పెట్టాయి మళ్ళా
అ ఆ
వన్ వన్ కుంటా చెమటలు గింటెలు అలా పెట్టుకుంటే అయిపోయిది
అవునా ఏ ఏ నేనుసాన్ కులుదేేశ ఉ ఇంకా మరి అని బోల్ గిలో అని అయిపోయినా మరి
ఆ అయ మేము మార్నింగే చేస్తాం అలాంటి పను
అవునా
ఉ
ఆహా ఇంకా ఎంది మరి చెప్పాలి
హలో
ఆ వినిపిస్త లేదా
ఆ వినిపిస్తుంది
ఆ ఇంకా ఏందీ మరి సంగతులు
ఏం లేదు
మరి ఈ రోజు టెంపుల్ కి పోయచ్చిరా ఈరోజు శుక్రవారం కదా
ఆ ఏంటి
ఈ రోజు టెంపుల్ కి పోయా చిరాంటున్నా
వెళ్ళలేదు మాది పల్లెటూరు
అవునా అంటే పల్లె చిత్తూర్లా టెంపుల్స్ ఏమి ఉండవా
ఉంటాయి గానీ ఇగ ఇగ తిరగలేం గదా ఎక్కువ
ఓకే ఓకే ఇగ పై నుంచి ఎండాలు గూడా మస్తు కొడుతున్నాయి గదా
నా
ఆ
ఊ చాలా ఎండ ఉంది
ఆ మరి మీరు తిన్నంక వాకింగ్ చెయరా
ఉహు అలాంటి అలవాట్ లేదు తనకు
అల్వాట్ చేసుకోవాలి కదా తిన్నంక వాకింగ్ చెయ్యాలి కదా
ఆ చెయ్యాలి కనీ ఇగా ఏం జేస్తాం అలవాట్ లేదు
అదే అండి అల్వాట్ చేసుకోవాలి
ఊ చేసుకోవాలి ఇగ
ఇంకేంది మరి
ఏం లేదు
బజ్జీలు గుల్గులాలు అన్ని చేసిరా మరి ఈ రోజు
ఊ అన్నీ చేశ్నాం
అవునా మరి ఎట్ల బజ్జీలు చిన్న బజ్జీలా అది మిర్చీ బజ్జీనా
మిర్చి ఆనియన్స్ అన్ని చేశ్నాం
అవునా నీకు పాలకూర పకోడి చెయ్యడం అచ్చా
ఆ రాదు
పాలకూర పకోడి జేస్తా నేను మంచిగా
అవునా
ఆ చెయచ్చు కానీ అదబ్ ఏంది
నాకు చేయడం రాదు
ఒకే అది పాలకూర పకోడి చెయచ్చు ఉ కానీ నేను ఇంట్లో ఒక రెండ్ మూడ్స్ సార్లు జేశ్నా
ఆ
అయితే ఆ వాల్ ఐ ఏంటంటే బ్ పాలకూరలో ఉప్పు ఉంటాదేమో
ఊ పాలకూరలో ఉప్పు ఉంటదా
ఉంటదో ఆ ఉంటదేమో అనుకుంటున్నా నేను ఎందుకంటే నేను చేస్నప్పుడు ఆ ఏంటంటే పిండిలో కొంచమే ఉప్పు ఎస్నా తర్వాత తినేటప్పుడు మొత్తం ఉప్పు ఉప్పుయే అనిపిస్తంది అది
ఆ
అందుకనే అంటున్నా ఆ అందుకనే అంటున్నా పాలకూరలో ఉప్పు ఉంటదేమో అని
అవును ఒక రోజు మా సిస్టర్ గుడ చేసింది ఒ కొంచమే ఉప్పు ఏశ్ ట్నం
ఆ
ఒకసారి కానీ ఉప్పు ఎక్కువ అయినట్టు తినేటప్పుడు ఎక్ ఎక్కో అయినట్టు అనిపిస్తుంది కానీ మేము ఉప్పు కొంచెమే వేసినాం
అవునా నాది ఇంకా సేమ్ ప్రాసెస్ అట్లానే అయింది
అవునా
ఆ
ఊ
ఇంకేంటి మరి ఆనియన పకోడి కూడా చేయొచ్చు
అవును జయచు నాక్
మీరిప్పుడు అదే ఆనియన్ పకోడి చేసిరా
ఆనియన్ పకోడి చేయలేదు మేము
ఆ ఏంది మరి ఏం చేసిారు మిర్చి బజ్జి చేసిరా
ఊ బచ్చీలే చేసినమానియన్ బజ్జిలు
అంటే డైలీ ఒక వెరైటీ తింటారా మీరు డైలీ ఒక వెరైటీ తింటారా అంటున్న రోజుకి ఒకక్క రకాలు అవి అట్లా ఉంటది కదా
ఆ అలా ఏం చేయ్యం అప్పుడు అప్పుడు చేస్తాం ఇగ రోజు అంటే కుదరదు కదా
అవును ఊ అంటే మీ ఊర్లో అన్ని అవైలబుల్ ఉండవు కదా ఎక్కువ
ఆ
మీది పల్లెటూరు కదా
ఆ
ఆ ఇంకేంది మరి
ఊ ఏం లేదు
ఇప్పుడు రెస్ట్ మీదా ఉన్నారా
హ
ఇప్పుడు రెస్ట్ మీద ఉన్నారా అంటున్నా తిని
ఏ ఆ వినిపిస్తలేదు సరిగ్గా
ఆ ఇప్పుడు తిని రేష్ట్ తీసుకుంటున్నారా అంటున్నా
ఆ రేష్టే
అవును ఆ
ఊ
ఊ దింకేంది మరి
ఏం లేదు
ఏం లేదా ఊ ఓకే మరి ఆ
ఓకే
ఓకే